హలో
హలో
ఆ బాబు చెప్పు
ఎంజెస్తున్నా పిన్నే
ఏం లేదు బాబు ఖాలిగానే ఉన్నా
హా తనా
తిన్నా తిన్నా
ఆహా
చెప్ప చెప్పకుండానే వెళ్ళిపోయినావు అ
ఆ ఏం లేదు కొంచెం చార్జింగ్ అయిపోయేసరికి
ఆ లేదు ఇక్కడ మీరు కాలేజీకి చెప్ తప్పకుండానే వెళ్ళిపోయిండ్రు అంటున్నా
ఆ అది ఇక్కడ ఎగ్జామ్ ఉండేసరికి ఇక ఇంటికాడ ఎవరు లేరు మళ్ళీ అట్లనే ఎవరు చెప్పుకుంటార చసిన హ ఏను సామిలు ఇరుతారు ఇక్కడ
అవునవును తమ్ముడు వెళ్ళిపోయిండా
తమ్ముడు ఇటు గట్కేసర్లనే ఉన్నాడనుకుంటా
అవునా క కాలేజీకి వెళ్ళట్లేడా
కాలేజీకి వెళ్తుండు వెళ్తుండు కాబట్టి ఇటొచ్చిండు వాడును మా మావయ కొడుకు
ఊహు
ఉమ్ వాళ్ళ ఇంటికానుంచి బైక్ మీద వచ్చిరట
బాపురే అంత దూరం బైక్ మీద వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఎండలు ఎట్లున్నాయి అసలే
వాళ్ళు పొద్దున్న ఆరింటికి బయలుదేరితే ఎనిమిదింటికో తొమ్మిదింటిక్ చేరిరట
అంత దూరం బైక్ మీద వాళ్ళు బాగానే చిన్ రసలు
అంటే మా తమ్ముడు హెల్మెట్ వాడిండట అట్లనే కొస్సేపు మా మావయకొడుకు తోలిండట
ఆ బైకు తోలేది ఎవరిదో మరి ఆయన దగ్గరుంది
ఆయన కొన్నాడట మొన్ననే ఓ ఫోర్ డేస్ బ్యాక్
చరణా
ఆ
మ్ హూ
క్రితనే బైక్ కొన్నాడు
డబ్బుల్ మనీ
పైసలు వాడి ఎట్లజేషిండో ఎక్కడ నుంచి తెచ్చిండో అప్పుజేషిండేమో మరి
ఇది ఓలా గిట్లా నడుప్తడేమో మరి హైదరాబాద్ లో
కోసం కాదు వాళ్ళ ఫ్రెండ్ కోసం అట ఆ వాళ్ళ ఫ్రెండు కు శ్రీజను ముప్పై వేలో ఆ ముప్పై వేలు ఇచ్చిన్నానట అయితే ఆ ము ముప్పై వేలకు మెత్తి ఒక ఎనిమిది వేలు పది వేలు అయితున్నాయట
హుమ్
మొత్తం నలభై వేలు కట్టాలి కదా మా తమ్ముడు
ఉమ్
ఆ నలభై వేలు కట్టేగాడ ఆ ఇప్పుడు మన తండాల ఒకని దగ్గర ముప్పై వేలకు తీసుకున్నాడు బండి
ఉమ్
అంటే ముప్పై వేలు కాదు ఇరవై ఆరు వేలు తీస్ కున్నడ్ నాలుగు వేలేమో చలానా ఉండే అట దానికి
ఉమ్
ఆ అట్లా ముప్పై వేలు కు తీసుకొని, ఆ ఇప్పుడు ఆయనకి ఇచ్చేస్తారట. బండి దీని ఎక్స్ ఐతే కదా ఇప్పుడు మి. తిట్టి ఓయినట్టే గదా.
అవునవును.
ఏమో.
మంచినే ప్లానింగ్ చేసుకున్నాడు.
ఆ.
వాడికి చిన్నప్పటి నుండి అంతే.
ఉ తెలి అందరికి ఒకటే మైండ్ ఉంటేయి వీనికి రెండు మైండ్ ఉన్నాయి.
ఆ టూ మైండ్ సేట్.
అది చిన్నవ్ అసలు ఈ ఏజ్ లో. ఇప్పుడ డెబ్బై వేలు ఎనభై వేలు సంపాదించాలంటే ఎవరు సంపాదించారు అసలు.
ఆ.
ఇతడు సంపాయిస్తుండు.
బాపురే వీడి మైండ్ సెట్టే వేరు అసలు.
ఇప్పుడు నేను కూడా సంపాదిస్తాను కాని నా దగర ఎంతో ఒక నలభై వేలేమొ ఉన్నాయి అంతే.
అంతే నువ్వు ఇంటి వింటి పనులు నువ్వు బాగా చేశినవ్ గదా.
అట్లనే మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఏమైనా. నా అవసరాలు ఉంటే నేను ఖర్చు పెట్టేస్తా. పైసలు.
ఆ అవునవును.
ఊమ్.
వీడు ఎప్పుడు ఇచ్చినా కూడా అప్పటికప్పుడు నేను ఇచ్చింది ఇవ్వన్. తీసుకుంటాడు.
ఆ అట్లనే మళ్ళా వాడి పని కూడా ఇంట్లోనే అడుగుతాడు పైసలు.
ఆ.
పచ్చులకు అన్నీ.
ఆ.
ఏం జెస్తున్నావు పిన్నీ.
ఏం లేదు ఇగ ఖాళీగానే ఉన్నా.
చెప్పలే ఓడ్లే అ బాబాయ్.
ఈ పోలే ఇక నిన్న మేము ఒక దగ్గర చ్చ అంటే చుట్టాల పోయినాం.
హు ఎక్కడ ఏ ఫంక్షన్ అ
ఇక్కడ పగిడిపల్లి గూడరు తెలుసు కదా నీకు
చిన్న గుడురా పెద్ద గుడురా చిన్న గుడురా ఆ
అక్కడ
ఆహా
ఇగ మటన్ గీటన్ అంతా బానే తిన్న ఇగ చేపలకి వెళ్తాడా బాబాయ్
పెళ్లి పెళ్లినా
నార్మల్ ఫంక్షన్ ఏ
ఆహా హు ఇ ఇంటికాడ ఖాళీగా ఉన్నారు ఇప్పుడు అందరూ నేను మన డాాటు పండగకి వస్తా
బపు రే
అంటే ఇప్పుడు ఈ నెల మొత్తం ఎగ్జామ్స్ ఏ ఉన్నాయి మాకు ఇప్పుడు దూరంగానే ఉండొచ్చు కాని మన నాకు ఇప్పుడు మొత్తం ఈ నెల మొత్తం ఎగ్జామ్సే ఏ
బపురే
ఈ నెల ఎండింగ్ లో మళ్ళా నాకు నేను వేపిచ్చుకున్న క్లిప్స్ తిప్పించాలి మళ్ళా
ఆహా అవునవును మొన్న నువ్ హాస్పిటల్ వెళ్ళినావు కదా అప్పుడు తీపిద్దామని పోయినాని అన్న దా డాడీ
ఆ ఆ ఆ డాక్టర్ ఏమి ఉన్నాడంటే ఇప్పుడు నువ్వు తెిప్పించకుంటే మళ్ళీ ఆ స్టేజ్ నార్మల్ స్టేజ్ కి వెళ్ళిపోతాయి స్టార్టింగ్కున్నట్టు అలా వెళ్ళిపోతాయి తిపిచ్చుకోకు ఒక నెల ఉంచు అన్నాడు హు అయితే సరే డాక్టర్ మళ్ళ నెక్స్ట్ నెల తీద్డువులే ని చే
ఇప్పుడు నేను అది వయించుకొని మినిమం ఒక త్రీ మంత్స్ అయిపోయింది కదా
ఆహా వన్ ఇయర్ దాటింది
ఓ
ట్రీట్మెంట్గా పంలను చూసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు డ్యూరేషన్ అనేది వన్ మంత్ హ టూ మంత్స్ ఆ వన్ ఇయరా కొందరికి మూడేళ్ళు కూడా ఇస్తారు
బాపు రే
మళ్ళా ఎక్లిప్స్ తీసిన తర్వాతా మళ్ళా దానికి క్యాప్స్ అనేవి ఉంటాయి
ఆ
అ మళ్ళా ఆ స్టేజ్కి వెళ్ళిపోతా అని దానికి క్యాప్ చేస్తారు మళ్ళా కనబడకుండా ఇంగ్లీస్ జూలయి
ఆ
అది వన్ ఇయర్ టూ ఇయర్స్ వాడాలంట
ఆ
ఆ
ఏం వద్దులే ఇగ చెప్పినట్టు వింటది మాట
ఆ ఇవాళ డాక్టర్లు ఏం చెప్తా మనం అది వినాలే
అంతే
ఉ
అక్క పాప బర్త్డే చేసిన రోజు నువ్వు వె విన్నావు కదా
ఉ ఉ వెళ్ళిన వెళ్ళిన కానీ వాళ్ళ స్టోరీ నేను పాప స్టోరీ పెట్టలేదు నేను ఆ హ్యాపీ బర్త్డే అని పెడతారు కదా మీరు
అవును
నేను పాపది పెట్లేదు అట్టా మరి ఆ రోజు పనిలో బడి మర్చిపోయినా
అయ్యో
అంటే పొద్దున అటు మన నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ అయితుంది కదా అసలు ట్రాక్టర్ తోలేది ఉంది అయితే అటు పోయినా ఎనకాల ట్యాంకర్ ఉంటది అక్కడ దుబ్బ లేవకుండా కొంచెం నీళ్లు కొట్టి పోవాల అంతే పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట పని చేసిన ఐదువంద లిమ ఇచ్చిర్రు ఫుడ్ వాళ్లే తుర్మల
మంచిదే
హ
ఇగ డబ్బులు రావాలంటే ఏదో ఒక పనికి వెళ్ళాలంతే ఆ
చికెన్ పెడతారు మధ్యాహ్నం ఏమో లంచ్ ఇస్తారు ఆ సాయంత్రం ఇంటికాడనే ఇగఆ రోజు ఏమైందంటే
ఏ టైం వరకు ఉంటుది
ఫై ఐదు ఆరు అట్లా అయితది
ఆ
కానీ వర్క్ కొంచెం తక్కువనే ఉంటది
మంచిగా సింపులగా ట్రాక్టర్ ఎక్కి ట్యాంక్
ఆ ఒక సెకండ్ గ ఎర్లు వేసి ఇ వదిలైతే అయిపోతు అదే పోతా ఉంటాది మనం చుసేది ఏం ఉండదు ఆయన ఒక ఆయన ఏమన్నాడుంటే నీకు నెలలకు పదిహేను వేలు ఇస్తా నువ్వు నా ట్రాక్టర్ తొలుదువ్ రా అన్నాడు
ఆ
నాకేమో ఇటు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను ఏడికిపోతా మా ఆ అయితే మా బాబాయ్ని తోల్దా అనుకు అకుంటే మా బాబాయ ఏమో మనం ఆ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నాడు వాళ్ళ ట్రాక్టర్ తొల్తునాడు ఆ ట్రాక్టర్ ఏమో కొంచెం హార్డ్ ఉండే మొత్తం కరబు అయి ఉండే ఆ ట్రాక్టర్ ఆ రోజు సాయంత్రం నాలుగు గంటి అకే ఇంటికొచ్చేసి చదురుకొని ఫంక్షన్కి వెళ్ళిన బండ వేసుకొని
ఆ
అడికి పోయిన తర్వాత ఏన్ సదరాల వాళ్ళు నేను పోయినాతర్వత స్టార్ట్ చేసి చి నేనే బుగ్గలు కొన్నీ కొన్నిదినా ఆ ఆట చూసిన ఈ స్టిక్కర్లు పెట్టినా దాని తర్వాత అందరికి స్వీట్లు ఇచ్చినా దాని తర్వాత తమ్బ్సప్ పోసినాం కేక్ కట్ చేసినాం అయింది అట్లే తర్వాత చికెన్ ఇంట్లో పెట్టారు చికెన్ అన్న అన్నం
ఫస్ట్ బాబుది గ్రాండ్ గా చేసి చిందవాద
ఫస్ట్ బాబుకి గ్రాండ్ గా చేసిన్రు
అవును ఏ నిన్న వచ్చినా కదా అప్పుడు
ఆ బాబాయ ఉన్న మీరు వచ్చిన్రు
మా తమ్ముడే కదా చికెన్ బిర్యానీ వండింది
ఆ తెల్సు పిన్ని ఆ
హ
వాళ్ళ ఫ్రెండ్న్న మీ తమ్ముడు
మనం డ్యాన్స్ చేసి రాలేదా
ఆ గుర్తు గుర్తున్నాయి గుర్తున్నాయి సెకండ్ పాపది కూడా అట్లానే చేస్తే బాగుండు కానీ ఇక అందరికి అట్లానే చేయాలంటే కష్టం
కొంచెం మనీ ప్రాబ్లం ఉంటది కదా
హ అసలు
అది మన సిస్టరు హైద హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నారు కదా వాళ్ళు
ఎవలూ మా సిస్టర్ ఆ
ఆ
ఇప్పుడు వాళ్ళకు నిన్న ఏదో పండగ జరిగిందట
అరే మా బసవన్న దేవుని పండగ
ఆ పండగ అయిపోయిన తరువాత వస్తామన్నారు మరి ఇటు నా సైడే ఉంటా అన్నారు నా కాడ నుంచి ఒక పది కిలోమీటర్లు ఏమి వస్తది
ను ఉండేదెక్కడా?
నేన్ ఉండేది మేడ్చల్
ఆ ఆ
ఓ ఆర్ ఆర్ సైడ్
ఆ
మా బా బావున్ను మా అక్క గూడా ఇట్టే వస్తా అల్వాల్ సైడ్ ఉంటా అన్నారు.
అసలు మేము సికింద్రాబాద్కి వ కాదు గని ఉప్పల్కి వచ్చినం మేము
హ్
అయితే అంటే భద్రుమావయ్య వెంకన్నమావయ్య నేను ముగ్గురం కలిసి వస్తే ఆ బస్సులు ఏ బస్ సు లెక్కాలీ ఏం చేయాలో మాకేం అర్ధం కాట్లే
కన్ఫ్యూజ్ అయితది మరి హైదరాబాద్
ఏ బాపురే నిమిషానికి ఒక బస్సు నిమిషానికి ఒక బస్సు వస్తూనే ఉన్నయి.
ఆగవు. నాన్ స్టాప్ ఉంటయి ఇటు బస్సులు మళ్ళ ఇటు
ఇది అవునవును నెంబర్ వైజ్గనే ఉన్నయి అవన్ న్నీ
అదే మన సైడ్ మన పల్లెటూర్ సైడ్ అయితే నెంబర్ బోడ్
ఓన్లీ బోర్డు ఉంటది పేరుంటది ఏ ఊరుకి వెళ్ళాలో బోర్డు ఉం
ఆ అది మనం గుర్తు గుర్తు పెడతాం గనీ ఇటు కష్టం ఇది.
ఆ బాపురే గోరం.
ఇంత కష్టమైనప్పుడు ఏం చేయ్యాలంటే మనకు ఫోన్ల మ్యాప్ ఉంటది.
హే
అది యూస్ చేసుకోవాలె అప్పుడు
ఇగ నేన్ ఒచ్చిన నేనే ఏదో ఒకటి చేసుకుంట తీసుకొచ్చిన వీళ్ళని అడు వాళ్ళని వీళ్ళని అడిగి తెల్స్
ఆహా తొంభై తొమ్మిది శా మొత్తం హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ మ్యాపే యూస్ చేస్తారు.
బాపురే
ఇది యూస్ చేయకుండా ఇగ ఎవ్వరు ఎటు వెళ్ళలేరు.
అయినా ఆడొచ్చి ఒక దగ్గరే ఉండి మనం బ ఎక్కాలంటే మన వల్ల కాదు.
అహ
వావ్
హ
నేను మళ్ళా ఫోన్ చేస్తా
ఆ సరే పిన్నీ
సరే
ఆ